బాగున్నా అండి
ఆ బాగున్నాడి బాగున్నా
అస్తున్న
నల మదిన్న వా ఇప్పుడుద్ద
తాంట
అవునండి చ అందన మావడ కాాల
కేేంటండి విషయాలు
నికి
అ
అ మీ
చాలా ఉడకపోస్తుందండి ఎండా వర్షాలు కదా అండి అప్పుడు వర్షాలు ఎట్లా పడ్డాయో ఇప్పుడు సేమ్ ఎండలు కూడా అట్లనే ఉన్నాయటండి స్ార్ట్ బాగా ఎండలు ఉన్నాయి ఇంకా ఎండింగ్ వరకు ఎంత ఎండలు అయి
ఏ మాక ఇడ్లు వేంటిస్తుంది నేనున్న ఇంకా వెట్టలేను ఆ అంటే జస్ట్ ఇప్పుడు పెట్టినామ అండి పెట్టేసరి కదా రిపేర్ అయిందండి మళ్ళీ
అంతే అండి కూలర్లు ప్రతి సంవత్సరం రిపేర్ అయితాయండి
కుట్టమం అదడి బ స్కూ వ చూడాలండి అ ఎక్కడైతే అక్కడ పెట్టుకోవచ్చు భయం కూడా ఏముండదు దాంతోటి
పై బర్ అతే బెటర్ ఇంకా
అరే అదేశ అ మాయగాయ ఇ ఇక్కలా అన్నం చేసి ఉంటుందా అండి అ ని మీస్య ఎప్పడు రెంకో
ఏప్రిల్
రెండుకు హనుమాన్ జ అయిత ఉంది కదాీ
అవునండి ర్యాలీగా వెళ్తారంండి హనుమాన్ భక్తు భక్తులుందరూ చాలా మంది వెళ్తారు ఇంకా కొంతమంది పాదయాత్ర లాగా వెళ్తానండి ఇంట్లో వాళ్ళందరూ టంకని అనే ప్పులు ఉంటాది టోంక దగ్గరికి వెళ్తారండి టోకలో ఆజ విగ్రహం ఉంటుది అక్కడికి పాదయాత్ర తోటి వెళ్తానడి భక్తులందర చాలా మంది వెళ్ళేటప్పుడు కూడా మొక్కుకున్న వాళ్ళు లు పండ్లు అన్నీ పంచుతారండి దారి ఎంబడి ఆంజనేయుడు అంటే చాలా భక్తి భక్తులు చాలా మంది ఉన్నారండి మా దగ్గర ఇప్పుడు కూడా అందరు హనుమాన్ మాల వేసుకని ఉ అన్నారు
అదే తోంటంకా నేను విన్నానండి అసలు అనుమాన్ అతడు అక్కనే ఆయన అడుగు పెట్టిన జాగట అట్లడి అక్కడ ఏం కోరికలు కోరుకుంటే కంపస నివర్తిటంటడా అదే
ఉ
అ
అవునండి మేము కూడా ఇప్పటికీ స ఇత్రలోకి వెళ్ళే టైం ఏయింది ని ఇక అవసరం ది ఎట్లా కాబట్టి వింటున్నాము అండి ఇంకా అండి ఇంకేంటి విషయాలు
చెప్పాలండి మీరే ఇంకా
అవునండి